మో అన్నవరా ఇందాక
వాడు అట్లా మత్తు మందు వేసి చంపుతంటే అది అరవాల్సింది కదా, అది సూదత్త్త అంటే అన్నా
వాడు ఫస్ట్ కింద ఎతేసిండంట దాన్ని లేపి గోడకేసిండట
వామ్మో అట్లేస్తతే కూడా అర్వలేదా అది
అట్లా ఏసినందుకు అరిచిందంట అరిస్తే పేరెంట్స్, వాళ్ళ మమ్మీయో డాడీయో డాడీ అనుకుంటా.
ఆ ఆ అడికిొస్తే న్ ఆ ఆ
ఇంగ కొత్తగా పెళ్లియింది కదా ఏం సౌండ్సో అనుకోని మళ్ళ పోయిండు అంట
ఆ మళ్ళా వా నవ్విండు అంట వాళ్ళు వచ్చినప్పుడు ఏ అట్లా అనక్
అదే ఇం గట్లంటే డౌట్స్ ఏమనా వోత్తయా
ఆ ఈగా అసలే మళ్ల వాళ్ళకు
హ్మ్
కానీ ఎంత అసలు వానికి దానికోసం కాకపోయినా, దాని దాని బిడ్డ కోసమో, కొడుకు కోసమో, వాని కోసం అయినా ఉంచొచ్చు గా దాన్ని.
సత్
ఇంకొకరు చేసుకుండ్ కదా అయిన వాడు బతుకుతాడా కట్నం కట్నాం అన్నాడు ఇప్పుడు ఆ డబ్బులు వత్తే వాడు ఏం చేసుకుండు
ఉంటైనే ఏన్నా పుట్టిన వాళ్లకనా పెట్టటి టోల్లో
ఆ పెట్టేటళ పెట్టకపోవ వాళ్ళు ఎట్లా బతుకున్నావు గాని వీడు ఇప్పుడు ఎలా బతుకుతాడా విడు బతుకుతాడా ఒకవేళ చిన కూడా వానికి డబ్బులు ఉంటాయి, ఇప్పుడ ఎవడన్నా పిల్లని ఇస్తార వానికి జీవితం అంతా నాశనం
ఇప్పుడు వీరు తచ్చే వాళ్ళ ఫ్యామిలీ ఉరేసుకొని చవాలి అసలు
కానీ అందరు అలా చేలు పెట్టిరంటే ఇక వాళ్ళకే మొక్కాలే
ఇ వీళ్ళు సచిన కూడా వాళ్ళకు కొంచెం శాంతి అవుతారు అలా
ఊ ఆ ఎవ్వరు ఊకోరులే వాని బతకనీయరు ఆ అప్పుడు ఒక ఆమెది డా క్టర్ని అట్ల చంపింది చూసినావా ఒక్క చానా సంవత్సరాల కింద
రేప్ జేషా
ఆ ఆ నాలుగురో ఐదుగురో
హూ
ఆ ఆ అమ్మాయిని సంపినోళ్ళను ఆ పేరు అవును గాని అయితే ఆ అమ్మాయిని సంపినోళ్ళు సంపినోళ్ళను ఆ పోలీసోడు ఒక్కడు భరించలేక డైరెక్ట్ ఎన్కౌంటర్ చేషిండు
ఊ అట్లా ఎంత బాగుంది పోలీసులు కూడా ఈ మారి
ఆ ఆ అసలు ఈ పోలీసోడు టు వాళ్ళకే ప్ర వాళ్ళ సైడే మాట్లాడుతాండు ఆ అబ్బాయిల సైడే నేను చూసుకుంటానులేండి అంటే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటరా అది ఇది అని మాట్లాడుతాండు ఆడిని బయటకు వదిలితే మాత్రం బతకనిత్తారా వాళ్ళు అన్నలు ఎవడన్నా ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా బతకనీయరు చూడాలిగ ఏమైతదో నాకైతే వాడు సావాలనే ఉంది
అసలు మన దేశమా పక్క దేశం లో ఉన్న కూడా అంత పాకింది
ఆ అమెరికాలో ఉన్నోళ్లు కూడా వీడియోలు పెడతారు
అదే
మ
ఆ ఇంకా
కాల్ రా
చెప్పాలి నువ్వే
బావ కర్రీ వండన్నాడు ఇగ అది సూపి ఎలా ఫ్రై చేయాలో చెప్పలే
అయ్యో ఫ్రై చేయరాదిగా ఎట్లయినా పొద్దున ఒండింది ఉందిగా
తాగేటప్పుడు బాగా తింటారు కదరా అన్నం కూడా తింటాట
ఆ వంటలు ఇప్పుడే నేర్చుకున్నావా పెళ్ళికి ముందేనా
నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు ప్పుడే నాకు వంటలు వచ్చు
మంచిదండి నాకైతే రా చికెన్ లేదు చికెన్ వచ్చు కాని ఫ్రై లు చేయరాదు
వంటలు బానే చేస్తా
నాకు రాద్ నేర్చుకోవాలి ఇగ
హ్మ్
టిఫిన్లు చెత్త గానీ వంటలు ఏం రావు మ్మ్ మ్మ్ కూరలు ఈ నా చికెన్లు మటన్లు రావు
మట్టన్ అయితే అస్సలు ఇప్పుడు వరకు ముట్టన్ కూడా ముట్టలే చిన్నప్పుడు తినేదాన్నట మళ్ళ అదెందో
అవునా నేను చిన్నప్పటి నుంచి తినలేదట కొంతమందికి అదే ఒకసారి ఏదనా చూత్తే అదే పట్టుకుంటారు
చిన్నప్పుడు ఏమైందంటే
ఊ కారం గు తిందని మానేష్నవా
అమ్మన్ చేష్నట
వా మంచిదాను అయితే చికెన్లు కూడా ఎక్కువ కారం ఏత్తే ఇది కూడా బంద్ జేద్దు
మళ్ళెక్కడికన్నా పోతే ఏడిషేదాన్నట ఫన్ క్షన్లన్నీ ఉడక్కుండా మూలు బొక్క కావాలని
ఆహా అప్పుడు అట్లుండేదానివి అమ్మో నాగ్గూడా లీవర్లు మస్తు తిష్టం
నేను సెపరేట్ లివర్ ఫ్రైయే చేస్ కుంటా కాకపోతే బావకు చిరాకు లివర్స్ అంటే
మా నాకైతే మస్త్ ఇష్టం అళ్ళింక చపాతి వేసుకుంటే సూపర్ ఉంటది
తిడతాడు మళ్ళీ చికెన్ తెచ్చినప్పుడు అల లివర్ ఖచ్చితంగా తెత్తడు
ఆ మా ఇంట్లో కూడా చికెన్ తెచ్చినప్పుడు లివర్ ఖచ్చితంగా తెత్తారు వేరే లీవ
ఎగ్గం మీన్ చికెన్ తెచ్చే ఉమ్ కోల్లు కోస్తాడు అన్ని లివర్స్ అన్ని ఒక దగ్గరే పెడతాడు అక్బర్ తెలుసు కదా చికెన్ సెంటర్ ఎప్పటికి ఆయన దగ్గర తెస్ తం మేము
ఆహా
నేను లివర్ తింటా పిచ్చి అని ఆయనకు తెలుసు ఇంక కోళ్ళన్నీ గోష్ అప్పుడు లివంతులన్నీ పక్కకు పెడతడు
ఊ
ఇంక మేం అందరం తింటం అక్కడ
ఆహా మేం గూడా అందరం తింటాం ఈడ మాకందరికి ఇష్టమే లివర్లు మా మమ్మీ తినదు మా క్కకి ఇష్టం నాకి ఇష్టం మా డాడీకి ఇష్టం
మటన్ ఒకసారి తిన్నాడట అదో చిన్నప్పుడెప్పుడో అయితే దురత లేసిందంట దురద లేసి చానా ఇంజెక్షన్స్ వాడిందట టాబ్లెట్స్ వాడిందట ఇంక చాన్ రోజుల తర్వాత పెళ్ళయినంక మొన్న తిన్నడు ఒక్కసారి మర ట్రై చేద్దామని చేత్తే మళ్ళట్నే అయ్యిందిరా
అయ్యా అయితే పడదు ఉమ్మ్ ఇప్పుడు మా మా అక్క వాళ్ళ భర్త్ ఉన్నాడు కద మా బా మా అక్క వాళ్ళ భర్ తున్నడు కదా ఆయనకు చికెన్ తింటే ఫుల్లు దురదలేత్తది అస్సలు మానదు
అ
ఆ చికెన్ తింటే పడదు మా బావకు చికెన్ పడదు చేపలు పడవు
హుహూ
కూరగాయలు తినడు అసలు పలుకుల పచ్చడ మటన్ తప్ప ఏం తి నడు తక్కువ కూరగాయలు ఆ పలుకుల పచ్చడ మస్తు తింటాడు పచ్చళ్ళు పప్పు కూర తప్ప ఏ కూరగాయలు తినడు కోడు గుడ్డు కూర కూడా తినడు మా బావ ఉల్లిగడ్ డ్డలు కూడ తినడు ఉమ్ మా అక్క కష్టం మాఅత్త చికెన్ తింటది చేపలు తింటది అది అన్నీ తింటది మాటన్ కూడా తింటది నాకైతే ఇక మటన్ తినేటోడు దొరకాలి కాని సచ్చిండు వాడు నా చేతిల నేను ఒండను వాడికిపెట్టాను ఆ నాకు ఆ వాసన అది అసలు కోసింది తీసుకొస్తనే ఇంటికి ఎట్లనో అనిపిస్తుది మా మమ్మీ వాళ్ళ గుడ తినరుఇహ నేను తిననని తెచ్చుకోరెప్పుడు
అసలు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు బావమాట నినడట నాకు గెలవు తర్వాత ఎంత కష్టమో అనుకున్నా నేను నా మన స్లా పెళ్ళి ఫిక్ అయినప్పుడు తర్వాత తెలిసింది కదా ఫుల్లు హ్యాపీ అనిపిచ్చింది నాకు అసలు ఇంత పెద్ద దోవదప్పోయినా
ఆ
మస్త్ ఇస్తుంది రా రోజనిపిస్తది
ఆ అదే మనం తినంది ఇప్పుడు నాకు ముంగటేలేనా పెరుగేసుకోని అన్నం తింటే నాకు కక్కే వత్తది వాళ్ళ ముందు అసలు కూసోనే బుద్ధి కాదు
అకే
పెళ్ళిల ఆ ఐరోన్లు గిట్ల పెట్టినప్పుక్కడ ఏదో పెరుగన్నం తిన్ ట్రు కదా అప్పుడు తిన్నావా నువ్వు
ఏం చూస్ చేస్నా అయ్య గారు కూడా మర్చిపోయినట్టున్నరు పెట్ తియ్యలేదాన్ని మస్తు అప్పుడు కూడా ఇంకా ఫుల్లు హ్యాపీ ఫీల్ అయినాను నేను మాత్రం
ఆ నేను కూడా ఇప్ మా మమ్మోల్లు కూడా అదే అంటారు నీకక్కడ పెట్టిచ్చినప్పుడు ఏం చేత్తావే తినకుంటే అంటే పప్పు కూర కలిపి పెట్టురా బాక్స్ లా అని చెప్తా
న అయితే ఇట్లయినా తప్త దేవుడె చూసుకుంటాడని దేవుని మీద బారం వేస
మ్ ఆ.. మంచిదయంది ఇంకా నా పెళ్లి కెట్ట అయితదో
హ
నాకొద్దే వద్దంట
నాకు ఆ పెళ్ళయిత నా బాధ లేదు పెళ్ళయి నపుడు బాధ లేదు కానీ పెరుగుతినిపి చ గానే బాద అనిపించింది
ఆ నేనైతే పెట్టను కావాలంటే ఇక ముట్టుకుంట తప్పదు కాబట్టి ముట్టుకొని పెడతా వాళ్ళ కి గాని నేనైతే తినను అమ్మో అంత గా అయితే ఇస్తవన్న వొదిలేత్తగాని నాకయితె వద్దు
స్వీట్ అన్నం పెడతారు మనకెల్లాలె
ఆ
ఇక అది అక్కడ కూడా నాకు పెట్టిళ్ళు నాకు పెడితే బావుండి ఇబ్బంది పెట్ట
మ్ మంచోడు దొరికిండు నీకు మంచోడు దొరికిం
ఏ అమ్మాయినా గదె కోరుకుంటది కదా అర్థం చేసుకోవాలని
ఆ ఇక గ్రేట్ మంచిగొండవ్ నాకయితే తే పగ్గం పెరుగు తినేటోడు దొరకాలి గానీ నేను ఉంచనే ఉంచ నాకు వద్దే వద్దంట తెలుసు
అసలు ఇవన్నీ తినకుండా ఏ మొగోడు ఉండు తన అసలు
అందరు తింట్రు ఇప్పుడు మా ఇంటి ఇట్ల నెనైతే ఒక్కరు కూడా లేరు మటన్ తినకుంటె పెరుగుతినకుంటా
హ
మా ఇంట్లో వళ్ళందరు చికెన్లు మటన్లు ఫిష్ అన్నీ తింటారు ఆ మన ఎట్లుంటమో అ
నాకైతే దొరికిండు అనిపిట్టంది నాకు మా చెల్లక అన్ని బాగా నె తింటాడు మ తిల్లే
హా అట్లు తినేటోళ్లకు, కొంతమంది తిననొళ్ళు దొరుకుతారు. ఉమ్
మా క్వాలిటీస్ అయితే సేమ్ ఉండేర ఇ ద్దరియి
ఆ ఆ ఒకసారి జూడు ఒకసారి ఫోన్ జూడు
నేం మళ్ళ ఏస్త